హలో అవును కాసేపల గాలిక్ కూర్చున్నాను అక్కడ వాతావరణం బలే ఉంది
నిజమే ఈ మధ్య సాయంత్రం పూట చాలా చల్లగాలి వస్తుందంట కదా
అవును అసలు ఆ పచ్చని పొలాలు చూస్తుంటే మనుసుకి ఎంత హాయిగా ఉంటుందో
ఖచ్చితంగా మరి ఈ రోజు మీ ఇంట్లో ఎమ్ వంట చేశారు
మా అమ్మ ఈరోజు మంచిగా గోంగూర పచ్చడి చేసింది
అబ్బా నోట్లో అన్ అంటే మిక్సీ బత్తినలా లేకపోతే రోట్లో నూరిన్ర
రొట్టె లో నే దంచారు ఆ రోజే వేరు కదా
అవును అది కూడా ఒక సంగీతమే మరి పొలల్లోకి వెళ్ళారా వాన పడితే నాట్లు వేస్తారు కదా నాట్లు వేయడానికి కూడా బావుటాయి కదా
ఉమ్ వెళ్ళారు మా నాన్న అందరు బూడిలో దిగి నాగలు పెట్టుడుతుంటే చుడానికి చాలా ముచ్చటగా ఉంటుంది
అవును రైతులకి ఈ వాన చినుకులే కదా ప్రాణం పంటలు బాగా పండాలని కోరుకున్నం ఈ సారి
నిజమేరా సరే వర్షం మొదలయిం నేను త్వరగా గొడుగు బట్టుకొని మీ ఇంటికి వచ్చేస్తాను
సరే వచ్చేయ్ జాగ్రత్త మరి
ఉమ్ అవును అయితే ఇందగా ఇద్దరం ఇంటి కాడ వ చ్చినక్కా తిందాం ఆ బజ్జిలు సరేనా
ఆ సరే ఇద్దరం కలిసి తిందాం తొరగరా నేను బజ్జిల్ ఫ్రై చేసి రెడీ ఉంచు
ఉమ్ నిజమే మరి వానలో కాగితం పడవలు చేసి నీళ్ళలో వదిలేయడం గుర్తుందా
ఎలా మర్చిపోతాను ఆ పడవలు ఎవరిది ముందుకెళ్తుంది అంటు పందాలు వేసుకునే వాళ్ళం కదా గుర్తు ఉందా నీకు అది
అవును ఇప్పుడు మనం పె ద్దవాల్లం అయిపోయినం గాని ఆ మనసు మాత్రం ఇంకా అక్కడే ఉంది
కరెక్ట్ మరి ఆ వర్షం పడితే మీ ఇంట్లో కప్పులు ఎలా ఉన్నాయి ఏమన్నా కార్ తున్నాయ
ఒక చోట కారతుంది అక్కడ గిన్నె పెట్టాం ఆ గిన్నెలో నీళ్లు పడుతుంటే టప్ టప్ శబ్దం విన్నాం డం కూడా బావుంది
అవును సరేగాని బయట చూడు ఆకాశం ఎలా మబ్బులు పట్టిందో
అవునురా చల్లటి గాలి భలే వస్తుంది వాన పడి పడితే ఆ మట్టి వాసన వస్తుంది చూడు అదంటే నాకు చాలా ఇష్టం.
నిజమే కానీ వాన పడుతు. పోతే ఊరంతా బురద బురద అయిపోతుంది నాడవడానికి కొంచం కష్టంగా ఉంది.
కానీ ఆ వాన చినుకులు రై. పట్ల మీద పడుతుంటే వచ్చే శబ్దం వింటే భలే నిద్ర వస్తుంది కదా
భలే చెప్పావు మరి వాన పాడేటప్పుడు నీకు అంటే ఏం తిన్డం ఇష్టం
నాకైతే వర్షం పడప్పుడు వే వేడి వేడి ఉల్లిపాయ బాజ్జీలు పక్కన ఆల్లం టీ ఉంటే ఇంకా లోకమే మర్చిపోవచ్చు.
అబ్బా ఉల్లిగడ్డ బజ్జిల నాకైతే నోరు ఊరిపోతుంది. మా అమ్మ ఇప్పుడే పొయి పెట్టింది అందులో మిరపకాయ బజ్జిలు వేస్తుంది.
చాలా బాగుంటుంది రాత్రిపూట లైట్ల వెలుతుర్లో ఊరంతా కొత్తగా కనిపిస్తుంది.
నిజమే మరి ఆ అరుగు మీద కూర్చొని మనం ముచ్చుట్లు చెప్పే ముసలి వాళ్ళు కూడా. రెడీగా ఉంటారు కదా.
అవును వాళ్ళు మనల్ని చూసి. ఎవరు మీ అమ్మ అని అడగడం అనేది అయితే కామన్ క్వశ్చన్. వాళ్ల ఊరికి. ఉమ్ అది పల్లెటూ. టూరు గొప్పతనం సరేగాని జాతరకి మహేంది పెట్టుకుందామా ఇద్దరం.
ఖచ్చితంగా రేపు సాయంత్రం మా ఇంటికి వచ్చాయి నువ్వు తోటలో గోరింటాకుంది.
సరే ఆ రోడ్లో దంచిన గోరెంటాకు వాస. వాసనే వేరుగా ఉంటుంది.
నిజమే మరి జాతరలో గాజుల దుకాణనకు గుర్తున్నాయా నీకు.
ఆహ్ ఎట్లా మర్చిపోతాను. రంగురంగుల గాజులు చప్పుడు వింటేనే మనుస్సు లాగేస్తుంది. అవును. భళ్లే చెప్పావ్ ఆ మట్టి గాజుల మెరుపులు ప్లాస్టిక్ వాటికి రాదు.
మరి ఆ జాతలో దొరికే ఆ పీచుమిఠాయి గుర్తుందా తిందామా మనం.
తప్పకుండా అది నోట్లో. ఎక్కువగానే కరిగిపోతుంటే ఎంత బాగుంటుందో.
అవును మరి ఆహ్ తొలుబొమ్మల ఆటలు. సర్కస్ లాంటివి. కొడోచ్ చూద్దాం ఈసారి.
ఉమ్ అవును ఊరీ చివరం మా. విధానంలో ఇప్పటికే గుడారాలు కూడా వేసుకుంటున్నారు.
అవును సరేగాని వచ్చే వారం మన ఊర్లో జాతర మొదలవుతు. తుంది కదా ఏం.
అబ్బో జాతర అంటేనే సందడి. మా నాన్న మొన్ననే టౌన్ కి తీసుకెలి కొత్త పరికిని కొనిచ్చారు నాకు జాతర కోసం అని.
అవునా ఏ రంగది అంటే పట్టుదా లేక మామూలుదా.
మెరిసే ఎరుపురంగురా దానికి. పసుపురంగోని సెట్ చేసేసాను ఆల్రెడీ.
అమ్మో ఆ కాంబినేషన్. భలే ఉంటుంది నువ్వు వేసుకుంటే దేవతలా ఉంటావు.
చాలే పొగడిక మరి నువ్వు ఏం కొన్నావ్ జాతర కోసం.
నేను కుర్తా వేసుకుంటాను జాతారలో తిరడానికి కూడా సౌకర్.
ఉ మంచి పని చేసావ్ రంగుల్రాట్నం ఎక్కేటప్పుడు పరికినీ కంటే అదే బెటర్
ఖచ్చితంగా మా ఇంటికి వచేయి అందరం కలిసి చూద్దాం
సరే నేను వచ్చేటప్పుడు కొన్ని వేరుషన్గా పప్పులు వేయించుకొని తేస్తాను
అబ్బా అవి తింటే సినిమా. చూడ్డం అంటే నాకు భలేగా ఇష్టం.
బల్లే చెప్పావు ఆ సినిమాలో హీరో హీరోయిన్ల నటన కూడా చాలా సహజంగా ఉంది.
అవును మరి నీకు ఇష్టమైన హీరో ఎవరు.
నాకు ఓ డ్యాన్స్ బాగా చేసే హీరో అంటే ఇష్
అవునా అయినా స్టైల్ బలే ఉం
నిజమే మరి నీకు పాటలు పాడటం వచ్చ
రాదు కాని ఒంటరిగా ఉన్నప్పుడు అలా ము ములుగుతూ ఉంటాను
అది ఆలు మన మనిషికి నచ్చితే సరిపోతుంది
అవును మరి రేపు సాయంత్రం ఆ పాత సినిమా మళ్ళీ వేస్తారంట కదా చూద్దామ మన మ్
ఆ సరే చూద్దాం మరి మద్య దన్న కొత్త సినిమా చూసావా థియేటర్ లో చూసినవ లేక ఫోన్ లోనా
ఆ మొన్న మా అన్నయ్య ఫోన్ లో ఒక సినిమా ఒక పాత ప్రేమకథ చిత్రం సినిమా చూశాను
అవునా పాటలు బాగున్నాయా మరి ఆ సినిమాలో
ఆ చాలా బాగున్నాయి ముఖ్యంగా ఆ వానలో పాడే పాటలు భలే ఉన్నాయి
నిజమే పాత పాటల్లో ఉండే ఆ మాధుర్యమే వేరు కదా
అవును ఇప్పటి సినిమల్లో అంత గోళ గోళగా ఉంటుంది కదా
కానీ ఈ మధ్య వచ్చిన పల్లెటూరు సినిమా చూసావా మన ఊర్ లానే ఉంది ఆ ఊరు కూడా
ఆ చూశాను ఆ పొలాలు ఆ ఎడ్ల బండిలు చూస్తుంటే మనమే స్క్రీన్ మీద ఆడుతున్నట్టుగా ఉంది
అవును సరేగానీ నిన్న రాత్రి మా ఇంటి పక్కన టీవీలో సీరియల్ చూసావా ఎంత గొడవ జరిగిందో
అబ్బో అత్త కోడల్ల గొడవలే కదా
నిజమే అసలు ఆ కోడల్ పడే కష్ ష్టాలు చూస్తుంటే నాకే ఏడుపుచ్చేసింది
అవునా నాకైతే ఆ విలన్ చేసే కుట్రలు చూస్తే భయం వేస్తుంది
బలే చెప్పావు అసలు మనుషులు అంతా క్రూరంగా ఉంటారా అనిపిస్తుంది అతన్ని చూస్తుంటే
నిజమే కానీ మా అమ్మ మాత్రం ఆ సీరియల్ రాకపోతే అన్నం కూడా తినదు
మా ఇంట్లో కూడా అంతే ఆ టైం కి అందరు టీవీ ముందు అతుక్కపోతారు
అవునా గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడంట కదా నీకు పెట్టుకోడం ఇష్టమేన
అవన్నీ ఊరికే అంటారులే గాని చూడ్డానికి అందంగా ఉంటుందంతే
నిజమే మరి రేపు పొద్దున్నే వాకిట్లో ముగ్గులు వేస్తావా నువ్వు
ఆ వేస్తాను మా అమ్మ పెద్ద ముగ్గు వేయమంటుంది నన్ను
ముగ్గుల మధ్యలో బొ బొబ్బలు పెడితే ఆ కలే వేరు కదా
అవును మరి మీ ఆవుదూడు ఎలా ఉంది గెంతడం తగ్గిందా అట్లనే చేస్తుంద
లేదు అస్సలాగట్లేదు ఇల్లంతా
నయ దూడలం ల్లరి కదా చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంటుంది
అవును మరి సాయంత్రం జాతరకి వెళ్తున్నావ నువు
వెళ్తున్నాను కొత్త గాజులు పూజు పువ్వులు కొనుకోవాలి
మంచిది నేను వస్తాను ఇద్దరం కలిసి రంగుల రాట్నము ఎక్కుదాం
చాన భయం మేస్తుంది
భయం ఎందుకు నేనున్నాను కదా గట్టిగా పట్టుకో
ఉమ్ సరే మరి నీకు మెహందీ పెట్టుకోడం వచ్చా
వచ్చు మొన్నా మా చెల్లికి పెట్టాను చాలా ఎర్రగా పండింది
ఉన్నావ్ గద గోంగుర పచ్చడ వేడివేడి అన్నంలో నెయ్యి ఎసుకోని దింటే అమృతం లాగుంటది
నిజమే మరి మీ తోట్లో మామిడికాయలు పం కాసాయా
ఆ కాసై నిన్ననే కొన్ని గోసం గూడా అవి బాగా పుల్లగున్నాయి తినడానికి అసలు రాట్లేదు
అవునా ఉప్పు కారం అద్దుకొని తింటే బలే ఉంటాయి గదావి
ఉమ్ మేము అట్లానేదిన్నం కొన్ని చిన్నప్పుడు మనం తోటల్లో పడ్డగొడవలు గుర్తున్నాయ నీకు
అవును ఆ దొంగతనాలు అవన్నీ చాలా బాగుండేవి గదా
కాపల వాళ్ళోస్తే పరిగెత్తడం గూడా చేసే వాళ్ళం ఎవరికీ దొరకకుండా
నిజమే ఇప్పుడవన్నీ తగ్గిపోయాయి గదా అందరు ఫోన్లకే పరిమితం అయిపోతునం
ఉమ్ మామిడికాయిలు కావాలన్నా మార్కెట్కి ఏళ్ళి గొనుకుంటున్నారు గానీ తోటకి ఎవర్ ఏళ్తున్నారు జేప్పు
ఎవరు వెళ్ళట్లేదు గాని ఆ మార్కెట్ లో కొనే వాటికీ ఏమంటారు ఈ చెట్ల కాసే రుచి అయితే రావట్లేదు గదా
అంటే చెట్ల మీద నాచురల్ గా పండుతాయి బయటయితే ఏమన్నా కెమికల్స్ కలిపి పండేస్తారు అందుకే అట్లా మారుతై రుచి
అదే ఈ మధ్య ఏది గూడా నాచురల్ గా దొరకట్లేదు అన్ని కెమికల్సే వాడుతున్నారు గదా తినాలన్ గూడా భయంమేస్తది నాకైతే
ఉమ్ కరెక్ట్ సరే మరి ఉంటా చదువ్
సరే చదువుకో నేను గూడా చదువ్కుంటాను
బై